హలో ఆ బాగున్నారా
ఆ బావున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నాను ఏం చేస్తున్నారు
రెకార్డ్
రికార్డ్ ఆ ఏ సబ్జెక్ట్ రికార్డ్ అది
పీసి ఓ ప్రీ క్లినిికల్ కన్జర్వేటివ్
అంటే దేనికి రిలేటెడ్
టూత్ స్ట్రక్చర్ క్యావిటీ ఏమనైతే రిమూవ్ చేసేది ఎట్లా దాంట్లో ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి యూజ్ చేస్తారు
మ్ చాలా కష్టంగా ఉంటది కదా మీ కోర్స్
హుమ్
హుమ్ ఆల్ ద బెస్ట్ అండి
సెకండ్ ఇయర్ కూ వచ్చినంక చెప్పండి ఆల్ ద బెస్ట్
సెకండ్ ఇయర్ వస్తే ఏమైతది
ఏమవ్వదు
హ
ఇప్పుడు సెకండ్ ఇయరే
అయితే ఏమైంది
ఏమవ్వలా
ఆల్ ద బెస్ట్ ఎందుకు చేప్పకూడదు
టంకు
ఇట్స్ నట్ టంకు ఇట్స్ థ్యాంక్ యూ
హు హు ఓకే
హ ఆర్ షుడ్ బి రోల్ట్ కింద పడి దోల్లాలి
మీలాగా
నాలగే అందుకే కద నేను చెప్తాన్నా
హుమ్ సరే అండి పాటిద్దాం
హుమ్ నాలాాగా డిసిప్లైన్ గా ఉండడం నేర్చుకోడి డిసిప్లైన్ పద్ధతి అలా
సరే సర్ ఏలేన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయ ఏంటి
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే కాదులే
మ్
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే అంత డిసిప్లిన్డ్గా పద్ధతిగా ఉండనులే అంటన్నా
హుమ్ ఇంకా
ఇంకా చెప్పాల మీరే
ఈ రోజు మమ్మీ ఇడ్ మార్క్స్ ఇచ్చారండి.
ఉ
ఆటోమేటల్ థరీలో ట్వంటీ ఫోర్ ఇంకా వెబ్ డెవలప్మెంట్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి
టాపర్
టాపర్ ఏం లేదండి ఏదో అట్లా గడిచిపోతాంది జీవితం,
ఇకేంని కావాలే మార్క్స్
అంటే ఒగోసారి వస్తాయి, ఒగోసారి తగ్గుతాయి.
వచ్చినప్పుడు సంతోషించు రాకున్నప్పుడు యాక్సెప్ట్
అంతే ఇంకేం చేయలేం
ఉ
మీ మీరు బాగా చెప్తున్నారు లైఫ్ లెసన్స్ అని
ఉ
హా మోటివేషనల్ స్పీకర్ అయిపోండి మీ
అయిదాం అయిదాం
ఊ ఎప్పుడి నుంచి అయితారు,
మీరు ఎప్పుడు నుంచి కావమంటే ఆమ అప్పుడి నుంచి
ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయండి.
ఆ సరే
ఉ స్టార్ట్
ఇప్పుడా ఇప్పుడేందన్ వేరేది మాట్లాడు,
ఇప్పుడా ఇప్పుడేం లేదు మీరే చెప్పాలా ఏమన్న ఉంటే ఏం తిన్నారు మధ్యాహ్నం
బియ్యపురోత్తి
దాంట్లో కాంబినేషన్ కర్రీ ఏం లేదా
చెట్నీ కొబ్బరి చెట్
నీకొచ్చా బియ్యం రొట్టె చేయడం
ఇప్పుడు మీరు ప్రసెస్ అడగద్దండి, మళ్ళీ
వచ్చా అని అడిగానండి, అంతే ప్రసెస్ అడగట్లే
ఆ మీరు మళ్ళీ అడగద్దండి అని ముందుగానే చెప్తాను.
సరే ఫస్ట్ మీరు వచ్చ లేదా చెప్పండి. ప్రసెస్ ఎట్లా చేస్తారండి, నాకు రాదు
నేన్ చెప్పిన ముందే
ఏం చెప్పినారు,
ప్రసెస్ అడగామా
ఏం కాదు అడిగితే చెప్పచ్చు మీ సీక్రెట్ రెసిపీ నేనే నేను ఏమి కాఫీ చేయను బట్ నేర్చుకుంటా,
ఏనగెల్
నేన్ చెప్తా
ఆ చెప్
ఫస్ట్ బియ్యం తీసుకోవాలా బియ్యం తీసుకొని, నాన్ బెట్టాలా నాన్ బెట్టి
దేంట్లో నానబెట్టాల అట్లే నానబెడతారా,
ఆహా వాటర్ లో వాటర్ లో నానబెట్టి తర్వా
వాటర్ యాడుంటాయ్
ట్యాప్ లో నుంచి వస్తాయ్
ట్యాప్ కింద పెడితే నాన్ తాయ్ అంతేనా
హా ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం తీసుకోవాలా తీసుకొని ట్యాప్ కింద పెట్టి వా ట్యాప్ ఆన్ చేయాలి ఫస్ట్
హ్మ్
ట్యాప్ ఆన్ చేస్తే ట్యాప్ లోంచి వాటర్ వస్తాయ్
ట్యాప్ లో ఆల్రెడీ ఉండింటాయా నీళ్లు
ఆ ఆ ఉం అంటే మనం ఆన్ చేస్తే బయటకి వస్తాయ్
కా ట్యాప్ లో వాటర్ స్టోర్ చేస్తాంటారా
ఆహా ట్యాప్ లో చేయ్యరు క్యాన్ లో చేస్తారు వాటర్ క్యాన్ లో వాటర్ క్యాన్ కి ట్యాప్ ఉంటది ఆ ట్యాప్ ఆన్ చేస్తే క్యాన్ లో ఉండే వాటర్ బయటకి వస్తాయ్
ఓ అవునా
అవును
మాకు తెల్దండి
అవునండి ఇప్పుడు ఇప్పుడు వాటర్ బయటకు వచ్చినాక ఆ బియ్యం లో ఆ వాటర్ ఆ బియ్యం వాటర్ ముని ఎంత్వా చి వాటర్ బి బియ్యం మునిగెంత వరకు వాటర్ నాన్ బెట్టాలా
హ్మ్
పెట్టితే అవి కొంచం మెత్తగా అయితాయి తర్వాత ఏం చెయాలంటే అవన్నీ బయటికి తీసి ఆ వాటర్ అంతా వొన్ చేయాల వాటర్ ఉండకూడదు బియ్యంలో
యాడుంచాల
సింక్లో
ఓ సింకా అంటే
సింక్ అంటే వాటర్ చెత్త వా చెత్త వాటర్ అన్ని బయటికి పోవడానికి యూ యూస్ చేస్తారండి అది
ఓ
ఆ అవును
ఓకే ఓకే
హ్మ్ తర్వాతా ఆ బియ్యం ని అమ్ ఏంది యాడ చెప్తానింది ఆ ఆ బియ్యం అంతా తీసేసి ఒక క్లాత్ నీటిగా ఉతికేండే క్లాత్ మంచి క్లాత్ తీసుకొని కింద వేసి కింద కూడా నీటిగా ఉండాలా క్లాత్ వేసే దగ్గర ఎసి మళ్ళం బియ్యం వేయలా ఓకేనా
హ్మ్
నువ్వు రెస్పాండ్ అవ్వాలా లేదంటే నేను రెసిపీ చెప్పను
మీరు చెప్తన్నారు కదా అందుకే నేను ఏమి
అవునా అట్లా ఇట్లా అని కూడా అనాల
ఆ ఓకే అండి
ఆ ఏంటనన్న రెసిపీ చెప్పను
లేదు లేదు లేదు లేదు లే లేదు మీరు చెప్తాంటే నేను కాన్సన్ట్రేషన్‌గా వింటున్నా
ఆమ్ తర్వాత బియ్యం అంతా ఓ ఆ క్లాత్ మీద వేసి ఇట్లిట్లా స్ప్రెడ్ చేయాలా ఉమ్మ్ ఉమ్మ్ స్ప్రెడ్ చేస్తే అదిం క్లాత్ అంతా స్ప్రెడ్ చేయ్యాల లిటిల్ హార్ట్స్
ఓ లిటిల్ లిటిల్ హార్ట్స్
ఎస్ నాలాగే లిటిల్ లిటిల్ హార్ట్
హ్మ్
తర్వాత బియ్యం ఫ్యాన్ ఎయ్యాల లేదంటే ఎండనైనా నాన్ ఆరబెట్టచ్చు ఎండ లేకుంటే ఎండ లేకుంటే ఫ్యాన్ కింద పెట్టచ్చు
ఓకే హేర్ డ్రై కూడా యూస్ చేయచ్చు కదా
హెయిర్ డ్రయర్ మరీ ఎక్కువ గాలుొచ్చి బియ్యం ఎగిరిపోతే
ఓ
ఆ కాబట్టిం ఫ్యాన్ యూస్ చేసుకోవచ్చు లేదంటే ఎండ కూడా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ నైట్ టైం నానబెట్టినాం అనుకో ఎండుండదు కదా కాబట్టి ఫ్యాన్ కింద ఏసుకోవాలా
అవునా ఓకే ఓకే అండి దెన్
తర్వాత బియ్యం అంతా ఆ ఆరిపోతది మ్మ్ తర్వాత ఆమ్ మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఏసి పిండి గోట్టుకోవాలా
ఓకే
మ్మ్ పిండి కొట్టుకొని పౌడర్ మెత్తగుండాలా
పౌడర్ మెత్తగుండాల
పౌడర్ లాగా చేసుకోని పౌడర్ మెత్తగుండేలాగా చూసు
ఓకే
హ్మ్ తర్వాత ఇంకా ఆ పౌడర్‌ని ఆమ్ ఏమంటారు వాటర్లో ఎసి మిక్స్ చేసుకోవాలా
హ్మ్
అదే పిండిలాగా చేసుకోవాల కొంచెం గట్టిగా ఆమ్ చ పాతి చేయడానికి గోధుమపిండి కలుపుతాం కదా అంతకంటే కొంచెం ఇంకా కొంచెం వాటర్ అహ అంతే ఉండాల
హ్మ్
మ్మ్ తర్వాత ఆనియన్స్ చిల్లీసు కొత్తిమీర కరేపాకు ఇంకా
షూల్స్ ఓక్య ఓక్య
అవన్నీ కట్ చేసి ఏసుకోవాల
హ
ఏస్కొని అవ్ మనకి కావా ఉప్పు కారం పసుపు
ఉప్పు కారం పసుపు యస్ యస్
మ్మ్ అవన్నీ ఏసుకొని మిక్స్ చేసుకొని అది మంచి కన్సిస్టెన్సీలోకి వ చ్చిందో లేదో చూసుకోవాలా
వావ్ ఇంతంత కష్టమ అండి చేయడానికి
అవును
ఎన్
అవి ఏంది చిన్న చిన్న ఉంటల్లాగ తీసుకొని బాల్స్ తీసుకొని ఫస్ట్ చేతికి ఆయిల్ పూసుకోవాలా లేదంటే చేతికి అంతా అంటుకుంటది
ఓహ్ ఒకె
ఉమ్ తర్వాత ఆ బాల్స్ తీస్కొని మనకి అంటే మామూల్గా మనకి రాదు కాబట్టి ఫస్టు బనాన లీఫ్ ఉంటది కదా దాని మీద పెట్టుకొని ఆ
దాన్ని ఇస్తా రాక్కూడ యూస్్ చేయొచ్చు బనానా లిఫ్ే
ఏరి
సరే అండి నేను మళ్ళీ ఆ లేద్ లేదు చెప్పండి
హా
హా బనాన లీఫ్
సర్లేండి మళ్ళీ మాట్లాడదాం
చెప్పండ్ చెప్పండి
ఆ బనాన లీఫ్ పెట్టుకొని హా ఆమ్ దాని మీద కూడా లైట్గ ఆయిల్ పోసి ఎక్కువ పోయకూడదు మళ్ళా ఆయిల్ ఎక్కువ అయితుంది హెల్దీగ చేస్కోవాలి మనం
హువ్
తర్వాత ఆ బాల్ ని దాని మీద పెట్టి మనకి ప్రెస్ చేస్ కోడానికి నీటుగా వస్తే ఓకే లేదంటే ఏదైన ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటది కదా అది కట్ చేసుకుొని దాని మీద పెట్టి ఇట్లా స్ప్రెడ్ చేయాల అప్పుడు రౌండ్గా అవుతుంది
ఉమ్
స్ప్రెడ్ చేసి నీట్ గా అయిపోతది చేత్తో అనాల్సిన అవసం రం లేదు మనకు రాకుంటే ఓకే అండి బాయ్ తర్వాత పెనం మీద వేసుకోండి కాల్చుకోండి అంతే
సరె
మ్ బాయ్
బయ్